హలో ఏ హలో మాట్లాడట్లే కట్ జేయకు కాలు హలో ఆ ఆ చెప్పుంగా ఏం చేస్తానవ్
ఏం చేయట్లే బుర్ర హీటేక్కింది ఏ
సరే కానీ
ఏంది
నువ్వు తిను కొంచెం తిను నీ కోసము నీకు బూందీ ఇష్టం అని చెప్పి మళ్ళ సపరేట్గా బాక్స్లు అది అయిపోద్దని పొద్దున్ననే
ఉ ఇప్పుడు నేను ఇది తినాలి
బాక్స్ లో నేన్ ఎత్ పెట్టింది మళ్ళి ఎందుకు లే ఫస్ట్ దాంట్లో నే ఇది కొంచెం తిను కొంచెం తిని మిగతది వాలకు బెఠేషెయ్ హలో
అతగడు బయిందీస్ టన్ టన్
అయ్ బోరు కొడుతుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది ఐ మీన్ ఒక టిషన్ తెలిసింది అతగాడు బ్రాస్లెట్ తెస్తే ఇచ్చాడుకదా హలో ఆ ఆ బ్రాస్లెట్స్ ఏ కల్ ఏ కలర్ అయితే తుంచాడో అవే కలర్ తీసుకొచ్చాడు అబ్జర్వ్ చేయలేదు నేను చూడలేదు నాకు ఇప్పుడు వెళ్ళి నాకుప్పు ఇప్పుడే వెలిగింది ని ఎదిగింది హ లేదు
ఏ
మా మార్నింగ్ బాగా తిన్నా అందుకే తినలే ఇప్పుడు అందుకే రూంక వచ్చి పోతున్నాం వల్ల మార్నింగ్ ఇడ్లీ తిన్న బాగా నీలా కాదు నేను తింటా ఇడ్లీ
అ
ఇప్పుడు నిన్ను అక్కడి పోయి వాటర్ పట్టుకొని ఫిల్ చేసుకొని మళ్ళా క్లాస్ పోతే ఫిజిక్స్ సారు వస్తాడు ఇప్పుడు మా జరిగే క్లాస్ లో జయ ఉంటది మా రూమ్ ఎట్ ఉంటది హు మళ్ళా మాకి టూ ట్వంటీ ఫైవ్ అయిపోతే మళీ వాళ్ళు ఎంటర్ అయితరు త రోపల్ హలో
ఆ నవరాత్రి ప్రీ సెలబ్రేషన్ సెలబ్రేషన్సు అన్నారు
ఏం తిన్నావు రాత్రి రామ్నవమి అవి నవరాత్రి కాదమ్మా ఆ రిజిస్ట్రేషన్ చేసినావా క్ీజ్ లో పార్టిసిపేషన్ అవి ఉన్నాయమ్మా వాటిలోటి క్విజ్ పార్టిసిపేషన్ అవి ఉన్నాయి
మకి ఎ మనకు అంతనాలెడ్జ లేదమ్మా రామాయణం జస్ట్
ఉందిగా టెన్త్ లో వచ్చింది కదా టెన్త్ లో వచ్చింది కదా
వచ్చి అంత ఆ ప్రతి ఒక్కటి తెలుసా తెలుసా స్టోరీ
ఇప్పుడు మాకు ఫిజిక్స్ రాకపోతే బావుంటది ఈ రోజు కూడా ఆన్లైన్ క్లాస్లు పెట్టుకోవచ్చు కదా ఆయన
అవ ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ పెడితే ఎన్ కంప్లీట్ దావా
ఆ ఖచ్చితంగా
ఇప్పుడు ఇది ఒక్క క్లాసేనా నువ్వు ఒక్క క్లాస్ కోసం
హ మళ్ళా దీని తర్వాత పైథాన్ ఉంది దాని తర్వాత మెకానికల్ ఒక క్లాస్ ఉంది పైథాన్ ఒక క్లాస్ ఉంది మూడు ఉన్నాయి ఇప్పుడు
త్రీ ట్వంటీకి అయిపోతది కదా
హుమ్ నువ్వు అప్పుడు ఏ రూమ్ లో ఉంటావు
నేను అప్పుడు ఏది అదే అ అ
సి జీరో ల్లా వెన్ చాక్లేట్ చాక్లెట్ ఆ ఓకే ఓకే
బి
ఓకే
బియా సియా
మాకు సీ అనుకుంటా సీనే
ఆ సీ
హు మ్ అదేమున్నా మా గుజరాతీ ఫ్రెండ్ బర్త్డే కదా హలో హలో ఆ గుజరాతీ ఫ్రెండ్ బర్డ్ డే అని నేపాల్ ఫ్రెండు గిఫ్ట్లు ఇచ్చిందమ్మా కప్పు కప్పు పైన ఆమె పేరు ప్రింట్ చేసీ ఇచ్చింది ఒక పెద్ద లెటర్ రాసి
వావ్
చిందినిన్న
ఏసుందిగ
మ్
మనీ బర్డేక్
లేదమ్మా అంతా వద్ద్ అంటే ఆమె బర్త్డేకి ఏమి ఇచ్చింది కాబట్టి ఈమె బర్త్డే కి ఆమె ఇచ్చింది మ్ తినవ ఉ ఎంతకి వన్ థర్టీ పళ్ళ కోసం పళ్ళ కోస్ వెయిట్ చేసి అే మ్
తప్పదు తప్పదు నా కనీసం నెక్స్ట్ సెంబ్ల్లో నన్న టైమింగ్స్ వేరైటిగా ఉంటే బెటర్ అమ్మ దేవుడ నెక్స్ట్ సెమ్ లోనన్న టైమింగ్స్ వేరుంటె బావుండు కాక్పోతే పొట్టిది ఒకట్
వద్దు వద్దు మా టైం టైమింగ్స్ మాకు కావాలి మీక్ మారిపోద్ది మళ్ళా ఓ సేమ్ క్లాసా ఎంజయ్ నని ఏదాన్నా దగ్గర్ దగ్గరే కదా ఇద్దర్ది నా దానికి చుట్టుపక్కలేవ్వర్ళ్లేరు ఆ తగా ఆడతదప్ప ఇంకా మా గుజరాత్ ఫ్రెండ్ ఉంట నాతో మా సియర్ వల్ నిన్న రెం క్లాస్ అబ్సెంట్ బడింద ప్రెసెంట్యి ఆన్లైన్ క్లాస్
మ్ అడగలేదా మరి
నేను మెసేజ్ పెట్టినా ఆయన రిప్లై ఇయ్యలేదింగ ఇంగా పోయినట్టే కదా ఒక రోజు అయిపేయింది. అయినా అప్పుడికప్ ప్పుడు లేట్ అయింది కావట్టి చేంజ్ చేయలేరు. హ్మ్ అది నిన్న ఒకదానికి రిజిస్ట్రేషన్ చేసి నం జూడు
ఆ
అది మెయిల్ కు వస్సాది అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా ఉండు మెయిల్స్
ఇ
హా అదే హ్మ్ అవును నువ్వు రిటర్న్ ఎప్పుడు వద్దాం అనుకుంటన్నావ్ ఇంటికానుంచి.
ఏమో ముందర్నో
అదే కరెక్ట్ టైం కి అయితే రానంటావు ఆ చాలా ఏడుంది బయట నాకు ఐస్ క్రీమ్ అది అది కదా లో ఐస్ క్రీమ్ ఇప్పియ
పుల్ల ఐసు హలో